విన్ పిస్తుందండి
విన్పిస్తుందండీ ఫోన్ ఉచ్చ కరెక్ట్ ఆ విన్పి
కొ కొ అయితుంది గానీ కొంచం వాయ్స్ కొంచం బ్రేక్ అయితున్నట్టుంది వాయ్స్
తుంది హెలో
లో
విన్పిస్తుంద
ఆ విన్పిస్తుంది చెప్పండి
ఏన్ జేస్ ఏం లేదండి ఇప్పుడే ఆ తిన్నా కూర్చున్న మీరేం జేస్తున్నారు
తినడం అయిపోయింద పడుకోడానికి ఆహు మాది పప్పు చారు అండి మీరేం చేసారు
ట్టిగా మాట్లా డండి
వాయిస్ అప్పుడప్పుడు బ్రేక్ అయి నట్టు ఉంది మీకీ ఇంక అయి య టెన్ థర్టీ కి పడుకుంటరా లేదంటే టీవీ చూడడం ఫోన్ చూడడం అని ఉందా ఇంకా
అదీ ఆలుగడ్డ ఫ్రై చేశాను రోజు
ఉహు దొ వాయిస్ అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది ఆ ఇప్పుడు విన్పిస్తుంది అంటె టీవి చూస్తున్నార టీవా
చూడనండీ మీరు చూస్తారా టీవి
బాగానే ఫ్రీ టైమ్ దొరికితే టివి అంటే టీవీ అంటే మూవీస్ అంటే మూవీస్ తక్కువే కానీ ఆ నైట్ టైం సీరియల్సు ఇంకా సాంగ్స్ అంతే ఇంకా పని లేని టైం లో సాంగ్స్
హు అంటే మీరు ఏదైనా వర్క్ చేస్తారా
ఆ వర్క్ చేస్తాం చిన్న చిన్న వర్క్ ఉంటే
ఉహు
వర్క్ చేస్తా ఇంట్లో ఇంట్లో వర్క్ చేసేటప్పుడు ఏమో సాంగ్స్ టీవీ లో సాంగ్స్ పెట్టుకుని అట్లా చేస్తాము ఆ మళ్ళీ నైట్ టైమ్ లో అయితే ఇంకా మా అందరు ఉంటారు కదా అప్పుడు సీరియల్ చూస్తాము
టది కదా అట్లా అందరు కలిసి చూస్తే
అవును
ఉ
మేము మాది మాది జాయింట్ ఫ్యామిలీనే అందరం కలిసే ఉంటాం
కనే అందరు కలిసి చూస్తామని అంటున్నారు కదా
దండి అవును
బాంటది జాయింట్ ఫ్యామిలీ కాకపోతే కొన్ని అవకతూకలు ఉంటాయి గానీ అని మంచిగనిపిస్తాది
బాగుంటి మేము ఏదో కొన్ని కొన్ని సర్దుకుంటే పర్లేదు
అవును ఇంక అన్ని పట్టించుకుంటూ పోతే ఇక మనం ఉండలే మిగ
ఏ వస్తాయ్ కోట్ల అయితేనే బాంటది టె
ఉహు ఈరోజు వెదర్ కూడా ఎంత బాగుంది కదండి
అవును ఇవాళ ఎందుకు అసలు సమ్మర్ లాగా సమ్మర్ దగ్గరకు వస్తుంది ఎండలాగా ఏం అసలు అనిపివ్వలేదు
అంటే కొంచెం మార్నింగ్ టైమ్ లో కొంచెం అనిపిచింది ఆఫ్టర్నూన్ వరకు
ఆ మల్లి తర్వాత మొత్తం చేంజ్ అయింది
ఆ చేంజ్ అయింది కూల్ అయింది పీలే వాతావరణం మొత్తం చల్లపడ్డది వర్షం పడుతదేమో మరి
అసలు వర్షం పడ్తదేమో అనిపిచ్చింది
ఆ అవును చల్లగా వస్తంది బాగా కాకపోతే ఆకాశంలో చూస్తే చు క్కలు లైతేవున్నయి
ఆ మేము గూడ అదే అనుకున్నాం మా అత్తమ దీని గురించె అదే డిస్కస్ చేసినం వర్షం పడుతదేమో అనేసి అనుకున్నాం చల్లగుంది బయటి కోస్తే వర్ష పడు తేకావచ్చనే అనుకున్న మళ్ళీ ఇప్పుడుకే చెప్ చుక్కలు కనిపిస్తునయి స్టార్స్ అవన్ని ఉన్నయి కదా వస్తదో రాదొ అని మల్ల అనిపి చందే వెదర్న్ బట్టి అయితే వస్తది అనిపిస్త మిమ్మల్ని
ఆ అంత చల్ల కోస్త అంటే ఈ పక్కన చుట్టుపక్కల ఎక్కడో వర్షం పడుతుంటే మనకు చల్ల గోస్త
ఆ అట్లా అస్తున్నటుంది పక్కనకి పడి ఉంటది
అంటే కదా పొద్దున్న అంటే డే మొత్తం మొత్తం ఎండ బాగా కొట్టినా గానీ ఈవినింగ్ టైమ్ లో ఇట్లా చల్లగుంటే బాగా మంచిగా అనిపిస్తది సమ్మర్ లో కూడా
అవును సమ్మర్ గద ఇంక ఇట్లా నైట్ టైమ్ లో ఇట్లా చల్ల ఉండడం మంచిగా అనిపిస్తది బయట పడుకోవడం కూడా బయట వడుకున్న వాళ్ళకయినా ఎవరి కేనా మంచిగా బాగుంటది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని చేసుకొని ఉండి ఈ నాచురల్ గాలి కదా చల్లగా ఉంటది కదా మంచిగా ఉంటుది ఇంగా
అవును ఇంగా మనం కూలర్ పెట్టుకుంటే కూలర్ కి అగా మనకు బాడీకి ఆ ఏరు కొంచెం మాటిట్ పాస్ గాక అంత అతుక్కుంటది బాడీ మొత్తం
వేరే ఎలా ఉంటది ఎంతైనా కూలర్గాలికి
బయట లికి ఆ చాలా తేడా ఉంటది కానీ రోజు వస్తే బాగుండారు ట్గాలి కానీ రాదు
ఆ ఇప్పుడు ఉపయోగగిస్తుంది ఎప్పుడనా బైటి కావాలంటేనే మస్తుం
ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మా ఎండాకాలం మనము బయట అట్టా గాని లేదంటే అసలు అప్పా అయినా కాని పడుకోవాలనుకుంటే పడుకుందాం అనుకో వెదర్ చేంజ్ అయింది అనుకో ఆటోమేటిక్ గా మళ్ళీ వర్షం పడితే మళ్ళా తొందర కందికి రాల్
వా ాలజద్దారుస్తురిీ ఎప్పుడైనా పడుకున్న అప్పుడే సడన్ గా అదే రోజు వస్తుంది
అవును ఎన్ని రోజులు కొబ్బరింపులో పడుకున్నా ని ఏం కాదు ని
ఇ ఒక రోజు సరే పాడుకొని పైైన బాగుంటాదేమో చూద్దామని ట్రై చేస్తే అదే రోజు వస్తుంది మళ్ళీ కిన్నికి రావాస వస్తే నైట్ టైమ్లు
అవును లేదంటే ఇంకా దోమలు గుడతా ఉంటు గాల్ రాదు
ఏ ఇంకా అప్పట్లో అయితే అయితే చిన్న ఉన్నప్పుడుయితే ఆ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బయటనే మంచం వేసుకు కునేది అందరుూ వాకిట్లలోని ఇంటి ముందు వేసుకునేది మంచాలు అందరు కనిపించేది మా దూరం దూర్ అం అంటే అప్పుడు దగ్గర దగ్గరనే ఉండేది కదా మాది గేట్ బయట అలా అట్లా మంచం వేసుకుంటే అందరు కనిపించేది వాకిట్లో వేసుకుంటే అందరు బయట బయటనే వేసుకునేది మంచి మాట్లాడుకుంటూ మం చి నిద్ర పొయెది ఎంత బాగుండేదో అస్సలు
బాగుంటది ఎప్పుడైనా మేము కూడా చిన్న ఇప్పుడు ఊరికి ఎళ్తే మాత్రం ఇంకా కింద ఏమో కింద అంటే మంచాలు ఉండకపోవడం వల్ల పైన స్లాప్ మీద పడుకుంటాము
ఉ
చల్లగా వస్తది గాలి మాత్రము ఇగ
ఒకవేళ మేము ఎక్కువ మంది ఉన్నప్పుడు. ఇంట్లొ వాళ్ళు ఎవరు పడుకుంటే సాప మీద పడుకునేది అ లేదంటే ఇంకా బయ్ ట మంచాలు కూడా సరిపోయేవి బయట ఏసుకుంటే. ఆ వేరే పక్కన ఇంటి వాళ్ళు ఆ పక్కన అట్లా కొంచెం కొంచెం దూరంతోనే దగ్గర దగ్గరనే ఉండేది ఇట్లా మాట్లాడుకు. కుంటుంటే ఎంతో మంచిగా అనిపించేది అసలు ఇప్పుడు అస్సలు ఆ రోజులే పోయినాయి
అవును అసలు ఇప్పుడు ఇక తిన్నామా ఉన్నామా కథం పండుకున్నామా గంతే
వాళ్ళే తినడం పడుకోవడం లేవడం మార్నింగ్ లేవడం వర్ వర్క్ డైలీ వర్క్ డైలీ రొటీన్ అయిపోతుంది
అవును ఇంకా అదేంటో గని మనం ఏదైనా టైమ్ స్పెండ్ చేద్దాంమన్నా కూడా ఈ రొటీన్ లైఫ్ కి అస్ సరిపోట్లే
అవును ఎరితోనన్న పక్కన వాళ్ళతో మాట్లాడాలి ఉందాము ఇట్లా ఉ
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బయట ఎవరైనా వస్తున్నారు మాట్లాడదాము నిలుచున్నారు కదా అని నిల్చున్నాం అను కొ నించోని మాట్లాడినా కూర్చొని మాట్లాడినాం అనుకో ఆ ఇక్కడ వర్క్ అంత ఆగిపోతే మనం షె ఇట్లా టైమ్ టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకున్నా లేకపోతే మనం ఒక పని తర్వాత ఒక పని చేసుకున్నా గాని అది చేసుకుంటేనే మంచిగా అని పిస్తాది ఫార్ సపోజ్ ఎవరనోచ్చి మాట్ మాట్లాడిళనుకో ఈ వర్క్ అంతిడ్నే ఉంటది. పెడింగ్ పెండింగ్ ఉంట్
టైం ఉంటే అస్సల్ ఏ పక్కనతో మాట్లాడడానికి టైం ఉన్నట్లే అదేంటే మనం ఎంతో పెద్ద వర్క్ బిజినెస్ చేసిన వాళ్ళకి. అట్లా అనిపిస్తుంది. చేసినట్టు అనిపిస్ తుంది. అంత చేసినా చేయకుండా పక్క వాళ్ళతో మాట్లాడే టైం ఉండట్లేదు అస్సల్ ఈ రోజుల్లా
అవును అవును అంత బిజీగా చేసినా కూడా పక్కన వాళ్ళతోని మాట్లాడదామంటే ఉండట్లేదు.
వాళ్ళు ఎవ్వరులే వాళ్ళు అన్నట్టే ఉంటున్నారు.
ఉహ్ అవును ఇప్పుడు ఇంకా ఏమంటారు. ఫంక్షన్స్ ఏమైన్నా చేసుకున్నా కూడా ఇప్పుడు బాగా చేసుకుంటారు.
ఆహ్ అసలు అప్పట్లో అసలు ఎక్కువ ఫంక్షన్స్ చేయపోయేది అసలు.
ఆ ఇప్పుడు ప్రత్ తి చిన్నది పెద్ద
ఫంక్షన్ అనీ గ్రాండ్ గా చేయ్యాలి గ్రాండ్ గ్ అనేసి ఈ ఫంక్షన్ ప్రతి చిన్నది గూడా. ఆహ్ ప్రెస్టేజ్ బాగా చూపించుకోవడం అంటే మాకింతుంది. అని చూపించుకోవడం కోసం ఇట్లా ఫంక్షన్ చెను గ్రాండ్ గా చేస్తున్నాం. మేము బాగా చేసినాం అనడానికి ఎంతో ఆర్భటంగా చేస్తారు అసలు. ఇదిసలు చెప్పాలంటె అంత వేస్ కాని ఏదో ఎప్పుడో ఒక్కటి చేసుకోడానీక్ బెటర్ గానీ చిన్న చిన్న వాటికి ఫంక్షన్సే
ఇంగా అందరికి రావాలంటే కూడా వీల్ ల్ పడ్డోద్ వీలు పడాలి గద్ దా
అవును
ఉమ్మ్ అరే వీళ్ళు మొన్ననే చేస్ ఈళ్ళ ఫంక్షన్ మల్లెం పోతాం వీళ్లా కాడికి అని అనుకుంటారు. ఉహ్మ్ అప్పట్లా ఓ అంటే రెం ఒక టైము అగ్ ఒక కాలము ఒక ఋతువు అన్నట్టు పెళ్ళిళ్ళ గాని ఫంక్షన్లు గాని వచ్చేవి ఇప్పుడు అట్లుందా టైం లేదు పా లేదు ఏం లేదు
ఇప్పడికీ ఏదో ఒకటి జేత్తనే పెళ్ళిళ్ళు కూడా ఎప్పుడు చేస్తూనే ఉన్నారు అప్పట్లోనేమో అన్ని చూ కొన్ని అట్లా వేసేవాళ్ళు ఇప్పుడు ఇట్లా అయిపోతుంది సేమ్ సేమ్ ఇట్లా మారుతుంటే మారుతున్నది కాలం
అవును చాలా మారుతున్నాయి ఎంత అనుకున్నా కూడా అవి చేంజ్ చేద్దాము ఇప్పుడు ఒకరం అనుకుంటే కాదు కదా
ఆ అవును కొంతమందికి ఏమో మారాలని ఉంటది కొంతమందికి మారాలని ఉంటది కొంతమందికేమో అప్పట్లానే ఉండాలని ఉంటది
అవును ఇంకా కొంతమందికి ఇం ఇంకా మారితే బాగుండు అనిపిస్తది
ఆ ఇంకా నువ్వు ఇంకా పోతే బాగుండు ఇంకా వేరే స్థాయిలో ఉంటే బాగుండు అనేసి అనిపిస్తది
అవును ఇది కాదు ఇంకా ఇంకా అంటే ఇంకా హై లెవెల్ కి పోవాల అనుకుంటరు కొంతమందేమో ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా అప్పటి పద్ధతులు మర్యాదలు అవే కావాలని కొంతమంది అనుకుంటారు
ఉమ్ ఇంకా ఈ వేరేది పండితు వాళ్ళు ఎట్లున్న ఉన్నది అట్లుంటే బాగుండని ఇంకొక రా
ఆ
కానీ ఎంతైనా మన ఇండియాలో ఇట్లా ఎక్కడ ఉన్న కల్చరే బాగుంటది అప్పట్లాగా ఉంటేనే బాగుంటది
ఆ బయట వాళ్ళు మనదాన్ని పాటిస్త కానీ మనంమేమో బయట దేశానికి పోతానం
అవు
ఇప్పుడు వేరే కంట్రీస్ క ఆ వేరే కంట్రీస్ క వెళ్ళి మనం సంపాదించి వాళ్ళ వాళ్ళ కంట్రీని డెవలప్ చేయడం ఎందుకు మన కంట్రీలోని మన మనకు ఏదో వచ్చిన శ్యాలీలో తృప్తి వాడి మనకు కంట్రీ డవలప్ చే
ఏ బెస్ప బ
లేదు నేను సంపాదించుకోవాలి అంతే ఇక
హా
అట్లా ఓకే అండి అ మరి ఉంటాను